హలో హాయ్ అండి బాగున్నారా హయండి వినిపిస్తుందా బాగున్నారా
వినపడట్లేదు
బాగున్నారా బాగున్నారాండి కిరణ్
ఆ బాగుందం
నేను బాగున్నానండి ఏం చేస్తున్నరు
వర్క్చేసామ ఇంట్లో పని చేశానండీ
తిన్నారా అండి తిన్నమండి ఏం తన్నదు
ఏముంటదామ ఇంట్లా చేసిరైస్ సాంబార్
అంటే ఏం ఇష్టం మరి ఇంట్లో మీ మీరు చేస్తారా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు చేస్తారండి డూట్ హలో అంటే ఇంట్లో ఇప్పుడు మీరు చేస్తారా లేకపోతే ఇంకా ఇంట్లో వాళ్ళు చ్చేస్తారండి ఆ హలో
ఎట్
అదే గెట్ ఉమ్ అదే చెబుతన అ హలో సర్ హలో వినిపిస్తుంద అండి ఇప్పుడు
ఆ వినిపిస్త ఉంది
ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మీ ఇంట్లో మీరే చేస్తారా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు చేస్తార అండి
నేనేపో ప్రిపేర్ చేసేది ఇంకా పెళ్ళి కూడా అవలేదు
అవునా కాదండి ఇప్పుడు మీకు ఇప్పిప్పుడు ఇపుడు
లేదు నేను ప్రిపేర్ చేయను మా మమ్మీ ప్రిపేర్ ప్రిపేర్ చేస్తుంది
కాదండి మీక ఏమైనా ప్రిపేర్ చేయడం ఎలా అని ఏమైనా తెలుసా
తెలిదబ్బా తెలీదు
కాదండి ఇప్పుడు ఏదో ఒక వడలో బోండాలో ఏమో
మా అమ్మ ప్రిపేర్ చేస్తే నేను చేస్తాను మా అమ్మ ఎలా చెప్తుందో అది చేస్తాను అంతే నాకేమి ప్రిపేర్ అవనీ రాదు
కాదండి ఇప్పుడు మీ ఇంట్లో చేస్తారు కదా అప్పుడు మీరు చూస్తారు కదా మీరు చూస్తారు కదా అప్పుడు ఆ
ఎప్పుడో గాని పిలిస్తే ఏదో పని ఉంటే లేదు లేదంటే అక్కడకి పోయి
అంటే అప్పుడు చూసి చూసేటప్పుడు ఎలా చూస్తారండి కొంచెం చెప్పండి ప్లీజ్
ఆ నెక్స్ట్ అని చెప్పాను నెక్స్ట్ అని చెప్పా
ఆ మేము ప్రిపేర్ చేస్తామండి నాకు చికెన్ చేయడం వచ్చు చికెన్ చేయడం వచ్చు మటన్ చేయడం వచ్చు పిస్
ఓ మీ ఇంటికి వొస్తే నెక్స్ట్ టైమ్ మీ ఇంటికి వొస్తే మీరే ప్రిపేర్ చేయాలి చేసి మీకు పంపిస్తా ఎక్కడ ఉండేది మీరు ఇప్పుడు ఎవరది చేసేది చెప్పండి
ఇప్పుడు ఇప్పు చికెన్ నాన్ వెజ్ అండి చికెన్ బాగా చేస్తాను కానీ ఎలా చేస్తానని ఇప్పుడు చెప్తాను చూడండి పస్టూ మా నాన్న వచ్చేసి మార్కెట్కి యెళ్ళి చికెన్ తీసుకొస్తాడండి తర్వాత మా దాన్ని నీట్గా కడిగి పసుపు గీసుపుు అంత ఏసి చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాంట్లో పెట్టేసుకుని కలుపుకుంటామండి కలుపుకునిన్ తర్వాత తా ఆ ఇప్పుడు ఒక బాండీ తీసుకొని స్టవ్ మీద అగ్గి పెట్టి ఆ దానికి కొంచెం నూనేసి ఆ ఉల్లిపాయలు ఏసి తర్వాత కరేపాకు అంత ఇంత ఈరుళిలు ఉల్పాయలు బెళ్ వెళ్ళి అత్తా ఏసి బాగా కలుపుకుంటామండి తర్వాత వచ్చేసి బాగా కలుపుకున్న తర్వాత మసాలా గీసాలంతా రుబ్బి బాగా చికెన్ గికెన్ అయన్ని మేమే ప్రిపేర్ చేస్తామండి అన్నీ చేసిన తర్వాత బాగా మసాలా గిసాలా అంతా బాగా రుబ్బి ఆ ప్రిపేర్ చేసి మంచిగా స్మెల్ గిల్ దానికి కరేపాకు కొత్తిమీర్ గిత్మీర్ అంతా ఏసి లాస్ట్ లో సరిగా తింటమండి
ప్రాసెస్ తొందర సానా పెద్ద గుంది చేసేదానికి
చాలా ఉందండి
అంటే మీరు చేసేది బిర్యానీనా లేదంటే సాంబారా
నేను సాంబార్ చేసేదండి బిర్యానీ ఎందుకు చేస్తానండి నాకు తెలిదు వంట్లే లేదండి
అంటే గుడ్డుకో గుడ్డు కోడీ ఆ లేదంటే నార్మల్ కోడి ఆ ఓకే ఓకే ఓకే
హే
దేల్ మీరు మీరే మీ ఊర్లో ఉంద కోడి లేదంటే తీసుకొస్తారాండి
రేపు పక్క ఊర్లో ఉంది మా ఊర్లో లేదు అక్కడికి పోయి మనం తీసుకోరావాలండి ఆ చెప్పండి ఇంకేమండి మీరు మీరండి మీరు చికెన్ మట్
నాకేం ఫుడ్ రాదప్ప నా ట్రిక్ కినే చూస్కుంటన మా అమ్మయిదే చెప్తే నేను చేస్తానంతే ఆ చేసింది ఏముంది చెప్పు దోశ దోశ అని నేను చేస్తాను అన్నం పెడతాను రైస్ సాంబార్ నే చేయకూడదు ఆ చేస్తాను పొలోగోర చేస్తాను అన్ని పాకెట్ లో వస్తుంది గదా ఆ అదన్నీ వస్తు రెగ్యులర్ గా సాంబార్ చేసేది నాకు రాద్
ఓ అవునా మీరూ చాలా చాలా నేర్చుకున్నారండి మీరు అంటే ఇప్పుడు సాంబార్కి ఏమేం ఎస్తారండి అదేమన్నా తెలుసా మీకు
ఎ సాంబారే తెలిదని చెప్తారు హుం
టుచ్చు అంటే ఇప్పుడూ రైస్ ఎలా చేస్తారో కొంచెం చెప్పండి ఇప్పుడు కుక్కర్ లో చేస్తారా లేకపోతే మంటే ఎసి చేస్
రైసా రైస్ ఏం లేదు అక్కింవా చిన్నద్ సూపర్గాచే క్లీన్ చేసుకోవాలి తర్వాత రెండుసార్లు చూసారి ఒక వన్ డే లేయాలి అంటే
టాక్
అక్కడా ఒక సేరు ఉంటుంది దాంట్లో ఆవును అంత చేసుకోవాలి
ఆ హాహా
తర్వాత మేహేము అక్కడ ఏసేసి మాట్లా ఇది ఏది నిల్ ఎసేసి స్టవ్ ఆన్ చేసి నిల్ ఎస్తే ఒక కుక్కర్ లో ఒక్కోకాయి ఉంటుంది కదా దానిలో మల్టీ చేయాలి చేస్తే నీరు విక్కడం వస్త వచ్చి రావాలి ఓకే ఓకే అన్నం పెట్
ఆ అంటే బావోదు బాగా చేస్తారండి మీకు బాగా నేర్చుకునేసారు ఎక్కడ నేర్చుకున్నారండి మీ అమ్మ చేస్తే నేర్చుకున్నారా లేకపోతే ఎలా
ఎవరు కన్నా చేస్తా
క్లిక్ ఓకే అంటే ఇప్పుడు ఆహా ఇంకేమేమి చేసుకోరావో చేసుకోని వచ్చాండి మీకు ఫుడ్ లో గానీ
ఏం ఆడుగుతా ఉండారు మీరు చదువుకుంటారా వెక్
లేదండి ప్రీ ఉన్నప్పుడు నేను ఫుడ్ ఫుడే చేస్తానండి ఫుడ్ ప్రిపేర్ చేస్త నేను అది ఇది చేస్తూ ఉంటాను ఫుడ్ అంటే నా ఇష్టమండి బాగా సరిగా తింటాను ఫుడ్ ని ఫుడీస్ అండి అవును సరీగా ఫుడ్ నాక్
నేను కూడా లేచుకోవాలంత ఇష్టంముంది నెక్స్ట్ టైమ్ నేను కూడా ట్రై చేస్తాను మీరు రో ఇలాగే కాల్ చేస్తా ఉంటాను మీరే ఒక ట్రైనింగ్ ఇయ్యండి
ఆ ఇస్తానండి పై కంపల్సరీ ఇస్తాను కానీ ఫుడ్డు కు ఫుడ్ వచ్చేసి ఇప్పుడు క్యాటరింగ్ గిటరింగ్ రెడీ చేద్దాం అనుకుంటున్నానండి మంచి బిజినెస్ చేద్దాం అనుకుకుంట
వస్తారండి ఏక్కడ
ఇక్కడే అండి బెంగళూరులో ఎక్కడైనా చూడాలండి ఇప్పుడు ఆంధ్ర మాది అదో ఏరియాలో చూసి మాట్లాడాలండికేం చేసేదండి
ఓకే ఓకే నేను కూడా వస్తాను నేను కూడా వస్తాను మీరు్రై మీరో ఎప్పుడు చేస్తారు చెప్పండి నేను కూడా ఓచ్చేసి
ఎప్పుడైనా రాండి మీకు ఎలా అయితే జాన్ అయిపోండి జాన్ని మీరు కూడా బాగా నేర్చుకొనేది ఇప్పుడు
చ్చే బయడే ఉంది ఇన్వెస్ట్మెంట్ లేదు దానికే ఉడుకుతా ఉన్నని సదువు కూడా ఏం ఎంలేదే నవ్వు టెన్త్ అంటె
సరే యూనివర్సిటీ ఏమపోద్దండి ఇప్పుడు మనము మనం మనం కలిసి వ్యాపారం చేద్దామండి ఇప్పుడు ఫూటక్ పెట్టుకొని ఇకా ఒక ఫూట్ ఫూడ్ ట్రక్ చేస్తే చాలండి ఫుూడ్ ట్రక్ చేస్తే తే ఆ మనం ఆరామ్గా సంపాదించుకోవస్తుంది
ఓకే మనీ ఇంకేం లేలప్ప మీరే జలాప్ చెప్పాలి
ఆ కాదండి ఇప్పుడు మీరు మీ అమ్మ చేసేటప్పుడు చూసేదైనా లేకపోతే ఏమైనా హల్ప్ చే చేస్తారండి మీరు తరకరీల్లు
చెప్తుంది అమ్మా ఏమేమి చెూస్తారో నేనే తీసుకువచ్చి తరకారీ అన్ని తార్కరీ ఏది కావాలో దించి అన్ని నేనే తీసుకురావాలి తీసుకువస్తాను మా అమ్మ ప్రిపేర్ చేస్తుంది మా మార్నింగ్ లే చేసి పాలు తీసుకొస్తాను తర్వాత దాని కాఫీ నేనే ప్రిపేర్ చే కాఫీ లేదంటే టీ
ఓకే ఓకే అంటే మీరు ఆ కట్ టికెట్ చేసి ఇవ్వరా వాళ్ళకి ప్రిపేర్ చేస్తున్నా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాడప్పుడు
న్యూరేచ్చే సరే ఏమి ఏం చేయి
త ఉల్లిపాయలు ఎంత కట్ చేసి ఇవరా మీరు మీ మీ అమ్మకి హెల్ప్ చేసే చేయడానిక్
అది చేస్తూనే ఉంటాంలె అది రెగ్యులర్ గా ఉంటుంది అదేం దాంట్లో ఏముంది రరే రే రోటీన్ వర్క్ నాది
అవునా చాలా అలాగే ఇప్పుడు ఎలా చేయాలి ఏమి అని నేర్చుకున్నాయండి ఇప్పుడు స్నాక్స్ కేేక్స్ ఇప్పుడు ఎలా చేల సాంబార్ కింబరు తర్వాత ఫుడ్ చికెన్ మటన్ నాన్ వెజ్ ఫిష్ కరీ ఇవంత చేస్ స్తే బాగుండేది కదా మీరే నేర్చుకుంటే బాగుండేది కదా అందుకే చెప్తున్నానండి
అవును కరెక్టు లేచుకోవాలి నెక్స్టైమ్ ట్రై చేస్తాను
ఆ ఇంకేం ఇంకేం ఇంకేం ఫుడ్ ఇం ఇంకేం ఫుడ్ చేసుకోవాల అనిపిస్తుందండి మీకు అంటే ఏ ఫుడ్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్
మాక్ వెజ్జిలో వెజ్జ్ వెజ్ బాగుంటుంది ఒక అంటే
జు భాగ తింటారా
టర్స్ స్నాక్స్ లైక్ స్నాక్స్ లాగా ఉంటుంది కదా బజ్జి బోండాలా అది ప్రిపేర్ చేక నే ఇష్టపడతాను కాఫీ టీవీగా బాగుంటుంది మంచిగం టది వెదర్ అలాగే ఉంది వర్షం పడతా ఉంది
ఉహు హు హు అంటే మీకు చేయడం రాదా వచ్చా లేకపోతే
అవన్నీ నేను చేస్తాను మా అమ్మ ప్రిపేర్ చేస్తుంది నేను
మీరు హెల్ప్ చేస్ మీరు హెల్ప్ చేస్తారా అంతే మంచి టాలెంట్ ఉందండి మీకు
మాకేం టాలెంట్ లేదప్ప అన్ని మా అబ్బాయి ఉంది ఒక
ఓకే అవునా ఓకే ఓకే ఓకే అండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి
బై బై బై